కుక్క హలో ఏం లేదండి జస్ట్ ఖాళీగా కూసున్నాం మీరండి
మేము కూడా ఖాళీగానే కూసున్నాం అండి ఇఫ్తారి తయారు చేసుకుంటున్నాం
అవునాండి నమాజ్ అయిపోయిందాండి
ఆ అయిపోయిందండి
ఇఫ్తార్ అయిపోయినంక నే ఒక్కపొద్దు విడ్చినట్టేనాండి
అవునండి
ఏం జేష్నారండి మరి ఇఫ్తారి లో
ఇఫ్తారి లో అయితే ఇప్పుడు ఏం చేయలేదండి ఫ్రూట్స్ అవి తెప్పించ్ న్నామండి అది కట్ చేసి పెట్టాలండి
అవునాండి ఏం జేస్కుంటున్నారు మరి మీరు ఫ్రూట్స్ లో మీరు ఇఫ్తర్లో ఏ ఫ్రూట్స్ తీస్కుంటున్నారండి
బనానా ఆపిల్ వాటర్ మిలన్ ఖజూరా పండు
ఉహు ఇంకాండి షర్బత లాంటివి ఏం చెయరాండి మీరు
ఆ షర్బత్ చేస్తామండి
ఆహా మరి అన్ని గుడ్స్ రెడీ చేసుకున్నారాండి
అవునండి రెడీ చేసుకు
ఇంకేందండి విశేషాలు
మీరేం జేస్తున్నారండి
ఆ పిల్లలు వచ్చిరండి స్కూల్ నుంచి స్కూల్ నుంచి వాళ్ళు రాగానే వాళ్ళకి ఫ్రెష్ చేపించి ఇగో బట్టలు తొడియాలె అది చేయాలె అద్ జేస్తున్నా సతాయిస్తున్నారు వీళ్ళు
పిల్లలు బాగా సతాయింస్తరు అనుకుంటా
అమ్మో మస్తు స సతాయిస్తున్నారండి ఇద్దరు గాని ఫుల్లు సతాయిస్తారు ఇద్దరు కొట్టుకుంటురు
కొంచం చూస్తూ ఉండండి కొట్కోన్ కొట్కోనేమన్నాయితే
వామ్మో ఒక్కరు కాదండి ఇంట్లో అందరు చూస్తరు అయన కూడా వీళ్ళుస్సలాగరు ండి ఎలా కోట్కుంటురు
ఇంకా ఎవర్ని పిలవకండి మీ ఇద్దరె గోళ్ళతోనే సరిపోతుందిగా
ఆ సుద్దాం మా చదవమంటే చదవరు బయటికి పోవద్దంటే పోయి వస్తరు వద్ద న్న పనే చేస్తరు
ఓకే
ఉమ్
చెప్పండండీ
చెప్పాలండి ఇంకమీరే ఉమ్ ఇంకెనున్నాయండి మీ టాస్కులు
ఇంకా సెవెన్ ఉన్నాయండి
మరి మీకు ఇవాళ టైం సరిపోతదా అండి
ఆ చేయ్యాలండి గా చేసే వరకు ఇగ టూ కాల్స్ చేయాలి ఇంకా
ఆ ఇస్తారు టైం ఎప్పుడండి
సిక్స్ థర్టీ అండి